హాయ్ అండి ఆ మీతో మాట్లాడొచ్చా ఫ్రీ ఉన్నారా మీరు
ఆ మాట్లాడొచ్చండి
హాయ్ అండీ డిన్నర్ అయిపోయినా అండి
ఆ డిన్నర్ చేసామండి ఇప్పుడే
ఎంటిదాంట స్పెషల్ ఆ చేయశమండి
మాది స్పెషల్ బెండకాయ టమాటో అండి
ఆహ చిన్నారండి అందరూ
మీరేం చేస్తున్నారు
ఏమిలండి తిని ఆ మీతో మాట్లాడుతా ఉన్నా వాకింగ్ చేస్తా ఉన్నా
ఆహా
మీ మీ ఏరియాలో మీ దగ్గరలో వెదర్ ఎట్లాందండి
వెదర్ చాలా హాట్గా ఉందండి చాలా డిగ్రీస్ బానే ఉంది ఫ థర్టీ ఫోర్ థర్టీ చేంజ్ ఉందండి
ఓకే మా దగ్గర ఈరోజు అంతా ఏం లేదు టెంపరేచర్ తగ్గింది వర్షం వ సూచనలు అన్నట్లు కనిపిస్తున్నాయి మా దగ్గర
ఆహా మా మా ఆహా వర్షం పడిందా అండి ఏమైనా
పడలేదండి పడే సూచనలు కనిపిస్తా ఉన్నాయి చల్లటి గాలి వస్తుంది ఏరు బాగా బాగా వీస్తున్నాయి గాలి బాగా
అదే ఇప్పుడు మనకు వర్షం వచ్చే ముందు వస్తుంది కదా గాలి
ఆ గాలి మంచి త స్వచ్ఛమైన గాలి వస్తుందిదంతా
అవును ఇలా ఈ సమ్మర్ లో అలాంటి గాలి చాలా హ్యాపీగా అనిపిస్తుంది
అవునండి బయట పడుకోవాల అనిపిస్తుంది ని
అవునండి దోమతోనే కొంచెం ఇబ్బంది తప్ప బయట పడుకోవచ్చు గాని దోమలే సతాయిస్తే పాత కాలంలో ఎండాక కాలం ఎంత బాగా ఆరు బయట డాబాల పైన పడుకునే వాళ్ళం మనం చిన్నప్పుడు ఇప్పుడు అలా లేదు కాసేపు బయట కూర్చుందామన్నా దోమలు ఎక్కువ సతాయిస్తున్నాయి మా దగ్గర వెదర్ నిన్న అలా ఉండే మీరు చెప్పిన విధంగా వర్షం కూడా పడింది మా దగ్గర అవునండి చినుకులు పడ్డాయి ఉరుములు మెరుపు ప్పులు వర్షం కూడా వచ్చింది నిన్న ఇదే టైం లో మాకు అలానే ఉండే వెదర్
ఓకే ఓకే ఆహహ
ఉరుములు మెరుపులతో వర్షం వచ్చింది
అవునా ఓకే మా దగ్గర కూడా ఇప్పుడు ఉరుములు మెరుపులు ఏమి లేవు కానీ చల్లటిగా అాలలి వర్ష ముచ్చే ముందు స్మెల్ ఎట్లాల వస్తుద
అదతే ఆ మట్టి స్మెల్ చాలా బాగుంటుంది ఆ మట్టి స్మెల్ వర్షం పడి ముందు వచ్చి స్మెల్
అవును అవును
నాద
ఓకే ఓకే ఇంకా ఇంకేం చేస్తున్నా అండి పిల్లలు పడుకున్నారు ఆ మీ
లేదండి పడుకోలే వాళ్ళకి ఈ రోజే ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకా టీవీ పెట్టుకొని మూవీ చూస్తున్నారు పిల్లలు ఇన్ని డేస్ కొంచెం ఏదో అండి ఏదో సరిపోదా శనివారం అంట ఏదో మూవీ చూస్తున్నారు రిలాక్స్ అయితున్నారు ఇన్ని డేస్ ఎగ్జామ్స్ అయ్యాయి ఆయాన్యువల్ ఎగ్జామ్స్
ఓ
ర్లే కదా అని మేము కూడా ఏమన్నట్లే వదిలేసాం
ఓకే ఓకే ఓకె లేకపోతే చాలా ఇబ్బంది పెడతారు పిల్లల్ని
అవునండి అవును మీ పిల్లలకు అయ్యాయా అండి ఎగ్జామ్స్
ఆ రన్నింగ్ ఫ్రీ ఫైనల్ నడుస్తున్నాయి
ఆహా ఫ్రీ ఫైనల్స్ ఆ
రేపటికల్లా అయిపోతాయి రేపు అయిపోతాయి ఆల్మోస్ట్
ఆన్యువల్ కూడా అయిపోయాయిండి ఇప్పుడు మండే నుండి నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అటు ట్వంటీ థర్డ్ నుండి
అస్ పోయి
ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది స్టడీస్
అవునవును ఎలా ఉందండి అక్కడ స్టడీస్ స్కూల్స్
ఉమ్ పర్లేదండి బాగానే ఉంది సిబిఎస్సి అంటారు సిబిఎస్ యని ఇగ ఎర్లీగా ఎగ్జామ్స్ పెట్టెసారు. ఇప్పుడు సమ్మర్ లోనే మళ్ళీ నెస్ట్ అకాడమిక్ ఇయర్ అంటున్నారు. బుక్స్ తీసుకోవాలంటున్నారు. ఇప్పుడే బుక్స్ తీసేసుకోన్ తీసుకోలే అండి ఇప్పుడే బుక్స్ తీసేసుకుంటే మళ్ళీ సమ్మర్ తర్వాత జూన్ జులై లో అలా ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉన్నా మ్ హస్బెండ్స్ కి ట్రాన్స్ఫర్స్ ఉన్నా కూడా ఏమైనా ఇబ్బంది గదా అండి బుక్స్ తీసుకోవాలంటే
రౌవునవును నస్
బా మేమంటే హౌస్ వైఫ్ గాని ఇంగా ఉంటారు గదా హస్బెండ్ జాబ్ చేసే వాళ్ళు అట్లా ట్రాన్ ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉంటే ఇబ్బంది ఎవరు వీల్ల ఫ్రెండ్స్ ని గూడా కనుకున్నాం ఎవరైతే తీసుకోలేదు ఇప్పటి వరకు బుక్స్ ఏంటో అండి అంత సిబిఎస్సి ఇన్స్ట్రక్షన్స్ అని అలా ఫాలో అవుతున్నారు వాళ్ళు సిబిఎస్ఈ ఒకలాగా స్టేట్ సిలబస్ ఒకలాగా
అ హో హో ఓకే ఓకే హ హ ఇప్పుడున్నీ ఏప్రిల్ మొత్తం హాలిడేసే కదండి ఎక్కువ మొత్తంలో మార్చి ఏప్రిల్ ఇప్పుడన్ని చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి
అవునండి ఇప్పుడు ఉగాది వస్తుంది శ్రీరామ నవమి అని రాముల వారి కళ్యాణం ము ఇంగ తర్వాత రంజాన్ అని వస్తుంది అవును
మ్మ్ అంబేద్కర్ జయంతి అని వస్తాంది. వస్తున్నాయి ఫెస్టివల్స్ బానే వస్తున్నాయ్ సెకండ్ సాటర్డేలు
హాలిడేస్ ఎక్కువ వస్తున్నాయి
హాలిడేస్ లో ఏమన్నా ప్లాన్ చేసుకోలేదండి
ఆ ఇంకా ఏం ప్లాన్ చేయలేదండి పిల్లలకైతే హాలిడేస్ లేవు ఇంకా ఏప్రిల్ ట్వంటీ వరకు అట్లా స్కూల్స్ రన్ చేస్తారంట తర్వాత సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ఆ తర్వాత ఏమైనా ప్లాన్ చేసుకుందాంమని ఇప్పటి వరకు అయితే ఇగ వెదర్ కూడా చాలా హాట్ గా ఉంటుంది ఇ సమ్మర్ లో ఈ వేడిలో ఎక్కడికి వెళ్ళేలా గూడా అనిపించట్లేదు పిల్లలు ఇబ్బంది పడతారేమో అని ఆలోచిస్తున్నాము.
ఓకే ఓకే ఆ ఉహు హు
ఇ అలా దగ్గర్లో ఏమైనా టెంపుల్ ఇప్పుడు నవమి ఉగాది వస్తుంది గదా ఇంకేమైనా దగ్గర్లో టెంపుల్ కి కెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వచ్చేస్తాము దగ్గర టెంపుల్ల్లో లాంగ్ వెళ్ళాలనుకోవట్లేదు ఇంకా ఎండలకే భయ ఏస్తుంది పిల్లలు హై డిహైడ్రేట్ అయి ఇత్తరు గదా ఇంకా ఇబ్బంది అవుదాయితది అనేసి ఆ పెద్దవాళ్ళే అంటే ఇంకా పెద్ద బాబు ఫిఫ్త్ అండి చిన్నబాబు థర్డ్ క్లాస్ అండి
ఒకే ఒకే వాళ్ళు వాళ్ళు మనకంటే ఎక్కువ స్పీడ్ ఉంటారండి వాళ్ళు చాలా స్పీడ్ ఉంటారు పిల్లలు స మనకంటే ఎక్కువ నడుస్తారు మనకంటే ఎక్కువ ఉంట ఆశక్తి చిన్నప్పుడు ఏం ఉంటది వాళ్ళకు
అదే అండి మా చిన్నబ్బాయి కొంచెం వీక్ అండి చాలా అట్లా ఇంకా ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడం సఫర్ అవ్వడం అయిత ఉంటే కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అంది
ఆహ
ఇం అందుకే కొంచం వెదర్ ని చూసి వెళ్దాం అనేసి ఇంకా ఇప్పుడే ప్లాన్ చేసుకోలేదండి
ఆహ ఒహొ
ఎండలు కూడా రోజు రోజుకు ముదురుతా ఉన్నాయి ఇప్పుడే మార్చ లోనే
ఓకే ఓకే ఆహహ సమ్మర్ ఇంకా స్టార్ట్గాలిద మా దగ్గర అంత హాట్ టైం లే ఇద లాస్ట్ వీక్ బాగా అట్టున్నాయ్ ఈ వీక్ అంతా ఏం లేదు
ఆహా మా దగ్గర అయితే చాలా హాటే అనిపిస్తుంది
ఓ వెదర్ కూడా కొంచెం వర్షము వచ్చే అవకాశాలు ఉన్నాయి న వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉన్నది అవును
అదే మనకు అప్డేట్స్ వస్తాయి కదా వెదర్ రిపోర్ట్
ఉ వెదర్ రిపోట వర్షాలు ఉన్నాయని వస్తా ఉన్నాయి రైతులకు కూడా అలాంటి పంట చేస్తా ఉన్నారు
అవునండి తీరా రైతులకి ఇప్పుడు చేతి దగ్గరికి వచ్చే పంట మొత్ త్తం పా నష్టం వాటిల్లడం అవన్నీ జరుగుతా ఉంటాయిండి
అవునవును
కి ఇప్పుడు వాళ్ళకు పంట చేతికి వచ్చే టైం కదండి ఇది ఈ టై లో వర్షాల వల్ల అకాల వర్షాలు బడి ప రైతుల పంట అంతా నష్టం అయితుంది ఏం వర్షలో ఏం పె వదరో అండి ఇది సడన్ గా చేంజ్ అవుతుంది సడన్ గా ఇదయితా ఉంది అంతా ఏ ఏ విధంగా ఆలోచించినా రైతు తులకే నష్టం ఎక్కువ జరుగుతుంది అవునండి వా బ అవును వాళ్ళ ఇన్ని మన్సు కష్టపడి ఎండనక వాననక చూడక చూసి వర్ చేస్తారు తీరా పంట చేతికి వచ్చే టైం కి వర్షాలు పడి
వసలు ఏదో ఒకటి రీజన్
అవునండి పంట తడిచిపోవడం అనే తడిచిన ధాన్యము మళ్ళీ సరిగా సరి అయిన రేటు పలకదు దానికి ఆ విధంగా రైతులు పెట్టినటువంటి పెట్టుబడి కూడా వాళ్ళలకు తిరిగి రాని పరిస్థితులు అండి ఈ వాతావరణం
అవునవునండి
ఎంత వాతావరణ శాఖ అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా
వచ్చే పంటే ఎటు పోతదండి వాళు వాళ్ళు చేసే టైం కి క్రాప్ వస్తుంది క్రాప్ వచ్చే టైంకి ఏదో ఒకటి వస్తుంది అదే అ ఎలానే కాపాలాగదు ఫార్మర్ మార్
అవునండి రైతులకి కష్టాలు ఎక్కువ మన దేశంలో
పాపం వాళ్ళు అంత కష్టపడి పండించిన పండను కూడా ఆస్వాదించలేకపోతారు లాస్ట్ మూమెంట్ లో పంట చేతికి వచ్చే టైం లో ఎక్కువ నష్టం అయితా ఉంది
అదే రైతులూ సెవెంటీ పర్సెంట్ టూ ఫార్మింగే చేస్తారు
అవునండి అవును అవును అవునండి మీ దగ్గర ఎక్కువ అ ఏవండి పంటలు ఏవి పండిస్తారు
ప్యాడీ ఎక్కువస్తుందండి మా దగ్గర
ఆహా
ఆ
మేముండే ఏరియా అంటే చాలా కరువు ఏరియా అండి కరువేరియా ఇక్కడ సరిగా వా టరుండవు సఫీషియంట్ గా ఇక్కడి రైతులు ఇక్కడి రైతులూ వలస వెళ్ళిపోతావుంటరు వేరే దగ్గరికి ఇక్కడె క్కువా వాటర్ తక్కువ ఉన్నటువంటి వాటర్ తక్కువ పండిచ్చేవీ జొన్నలు అట్లాంటివి సెలెక్ట్ జేసుకుంటారండి ఇక్కడా
ఓఖే అండి థ్యాంక్యూ అండి థ్యాంక్యు థ్యాంక్యూ వెరీ మచ్ అండి
కె ఒకే